హలో హ అడి
హలో
హాయండి
ఆహా అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ేస్తున్నాను
పిల్లలు ఇప్పుడే స్కూల్ క వెళ్లారు
ఆ కూూలుందా నిన్నత్ ఇస్టి ఈ రజ అవ్వం ఇ చిలప్పు
ఆ అవును మళ్ళీ రేపు ఉండదుగా రేపు రంజాన్ హాలిడేస్
వట్ం మళ్ళీ టూ డేస్ హాలిడేస్ అని ఒకళదని ప
ఆ రేపు హల్లే
ఏం చేస్తున్నారు అవును రేపు బవలేనే
హ ఆ చెప్పండి వినిపిస్తుంది
వినిపిస్తుంది ఆ
ఇప్పు
ఆ ఓకే ఓకే
ఆ ఇంకా ఏం చేస్తున్నారు ఏముందండి కాాల టెన్ ఓ క్లాక్ అలా క్లాస్ ఉంది అ అ
మీరు గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తారా
ఆ చేస్తాను స్కూల్ టైమ్ లో ఎక్కువ చేసేది ఖోఖో అంటే చాలా ఇష్టం ఉండేది
అవునా అదే కోక ఎలా ఉంటుంది కొంచెం దాని గురించి చెప్పగలరా
ఇకొక్కే అని అంటే డిఫెండర్ ఉంటారు మళ్ళీ అట్లా ఉంటారు కదా
ఎంత మంది ప్లేయర్స్ ఆడొచ్చు
ట్వల్వ్ మెంబర్స్ ఆడవచ్చు కా ముగ్గురు ఏమో మధలో ఉంటారు ఆ రన్నింగే ఇష్టం నాకు ఎక్కువ తప్పించుకోవడం అంటే చాలా ఇష్టం తప్పించుకోవడమే బెటర్ ఉంటది
అవునా అంటే ఎన్ని మనిట్లు అవుట్ కాకుండా ఉంటారా
దాదాపు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ చెప్తాను చాల సే ఆడేదాన్ని ఖోఖో అంటే చా ఇష్టం ఇ కబడ్డీకి వచ్చేసరికి కబడ్డీ ఆడాలంటే భయం ఉంటంది ఎందుకంటే ప్రతిసారి అవుట్ అయితేనేకది నచ్చదు సో ఖోఖో అంటే తప్పించుకోవడానికి ఉంటది
ఆ అంటే కొంచెం ఫిజికల్ గా ఫిట్గా ఉంటే ఏం కాదు
ఆ కరెక్టే కాగాని మనము ఆ కబడ్డీలో మనం అంత పెద్దగా ఆ నచ్చదంగా అడబా పెరస్కిప్పింగ్ ఇట్లా స్కకిప్పింగ్ అ మేడను కబడ్డీ ఆడిన గన్ తే నేను ఇట్లా కూర్కు వెళ్తారు కదా సో అట్లా వెళ తో ఉంటా
ఆ అవునా ఏను ట్రై చేతుం ట్రై చేస్తే ఎప్పటికీ ఓడిపోము కదా
అఓకే ఉ కానీ ప్రాక్టీస్ ఉంటాయి బా ఆ
ఆ ఇంకా చిన్నప్పుడు ఆడేటివి ర్తుందా మీకు
చిన్నప్పుడు ఆడేవి అని అం ఇవే ఆడతా ఆ స్కిప్పింగ్ అలా ఇలా ఇంకా మన ఊరు లో ఫ్రెండ్స్ తో ఆడేటివి ఇక తొక్కుడు బిళ్ళ అష్ట చెమ్మ ఆ
ఆ
ఇలా అడేవాళ్ళం
ఉన్నాయ్ గదా
ఉమ్ అవును
ఎవ్వరు ఆడట్లేరు అందరు ఫోన్ల
అస్సల్ అసలు మర్చిపోయారు గా ఫోన్స్ ఇప్పుడు ఏమనా చిన్న పిల్లలు కూడా అసలు ఫోన్ లేపోతే నేను తినను అనే టైప్ కొచ్చిరీ
ఆను చిన్నోళ్లకే కాదు పెద్దల్లాక్ గుడా అలవాటైంది ఫోను ఫోన్ చూసుకుంట తినడం
ఉ అవును తింటు టైంలో తినడం నల్ ఇప్పుడే ఎవ్వరి హెల్ దిగలేదు ఫోన్స్ వల్ల ఫోన్స్ కి బాగా
ఉమ్ ఆ అంటే ఆ రోజులు మన చిన్నప్పుడు అంటే ఇట్లా టెక్నాలజీ ఎక్కువ లేక ఫోన్లు లేక అందరు ఆడుకునేవారు పిల్లలు
అప్పుడు ఫోన్స్ ఎక్కువ ఉండకపోయేది మంచిగా స్నేహితులు వచ్ నౌ వెంటనే పోయి ఆడుకునేవా వాళ్ళం ఇప్పుడు స్నేహితులు రారు వాళ్లకు చే తులల్ల ఫోన్ సే ఉంటాయి మనచేత్ తుల లో అసల్ ఉంటాయ్
ఊ ఈ కరోనా వచ్చినా కాడ నుంచి అసలు ఫోన్లు మరీ ఎక్కువ అయింది వాడడం హలో హలో
డిస్టర్బ్ అనిపిస్తుందండి
ఉ కరోనా వచ్చినా కాడ నుంచి ఫోన్లు వాడకం ఎక్కువైంది ఇంకా
ఉహు
సిగ్నల్ ఉందా మీ దగ్గర హలో
హలో హలో